హలో హాయ్
బాగున్నారా అండి
ఆ బాగున్నాం అండి మీరెలా ఉన్నారు
బాగున్నానండి తిన్నారా
ఆ తినేసామండి
తినేసానండి
ఎం తిన్నారండి
నాది మాది ఇవాళ బచ్చల కూర పప్పండి. మీది
మాదండి తోటకూర పప్పండి
ఆ
తోటకూర పులుసు విన్నాను కాని తోటకూర పప్పేంటండి డిఫరెంట్గా ఉంది
డిఫరెంట్గా చేస్తాం లేండి మేము
అ నా
అంటే తోటకూర పప్పు సపరేట్గా వండామండి అది తోటకూర పప్పు అండి
ఆహా చడ స స సదు సార్ తోట
బాగా ఉంది కదండి ఎండకు ఈ ప్రికాషన్స్ ఏం తీసుకుంటున్నారు మీరు
ఇప్పటి వరకు ఏం స్టార్ట్ చేయలేదండి ఏమన్నా అంటే మీ దగ్గర ఏమైన్న సజెషన్స్ ఉంటే చెప్తారా ఏమేమి తీసుకోవాలి
అవునండి చల్ల బాగా చేసుకోండి
ఆ
పొద్దు నుంచి సాయంత్రం దాకా అప్పుడప్పుడు మధ్యలో చల్లది చూసుకుని తింటే మంచిగుంటది చలదనం ఇక అలా కాకుండా సబ్జా గిం గింజలు
ఆ
సబ్జగింజలు నా న బేట్టి ఆ ఆ త నిమ్మ రసం. తర్వాత కొంచమ్, ఆ మన మున్ ఏంటిది అబ్బే పట్టికి బెల్లం.
పట్టబెడ్దమ, ఇవన్నీ ఏం చెయాలంని
అనేత్ కొని తాగాలి.
నాన్ ఎస్కొన్ తాగలా అన్ని కల్పికోనా అ
సబ్జగింజలు నానేస్ తం కదా, ఆ నానేేసిన తర్వాత తాగేటప్పుడు కొంజం నిమ్మరస్ చొ అయి కూడా దాద, కల్పుతొనో కల్పుకొన్ తావుతే చాలా మంచి ఇ మీ దగ్గర ఏమన ఉన్నాయా అట్ల ప్రికాషన్స్
మా దగ్గర ప్రికాషన్స్ అంటే, బట్టర్ మీల్లొద్ద అదే
కొబ్బరి నీళ్లు కూడా తాగాలండి కొ బ్బరినీళ్ళు కూడా చాలా మంచివి.
అవునా అండి మీ ఇంట్లో కొబ్బరి చెట్ ట్లో అట్ల ఏమన్నా ఉన్నాయ అండి మరి లేపోతే బయట కొనుక్కొని పోవాలా.
ఆ ఇంట్లో ఉన్నాయి కాని అవి ఏ ఇగ, అవి చిన్నయి కావండి బయట కొనుక్కొని బోటంగు ఆ పేధ చె ట్టు వయ్యాలంటే ఇగడ, ఇబ్బందికరంగానే ఉంటయి, అంత పై నుంచి పడ్డాగాని పలిగిపోతయి
అయ్యో
వాలబడ్డ గాని పచ్చియి పడ్డ గాని ఫలియిపో
ఆ
ఆ అయితే అందుకే ఎక్కువ, ఎండిపోయినంకనే రాల్త ఉంటాయ
అ మీ ఇంట్లో ఉన్నయా
హ్మ్ అయ్ ఇట్లో బోండం చెట్లు ఉన్నాయండి పెరుగుతున్నాయి ఇప్పుడిప్పుడే అంటే మాయ తతే మాయ ఇడు కాదండి మా అత్తగారు వాళ్ళు ఇట్లో ఉ మా ఇంట్లో ఏమో ఇంట్లో దేవుడు కొట్టేవి ఉన్నాయండి
హ్మ్ బొండం చెట్లు పెరిగాయ అయి
బోండం చెట్లు పెరిగాయండి నేను రెండు రెండు మూడో తాగానండి బోండాలు అవుతున్నాయి ఇప్పుడుప్పుడే
ఇప్పుడిప్పుడు అవుతున్నాయ ఆ చట్ల చెట్లకు మరి నీళ్లు బెట ఆ అవన్నీ చేస్తున్నారా
ఆ పెడుతున్నామండి
ఎవరిది ఎవరు చూసుకుంటారు
అమ్మ మావయ్య వాళ్లు మాత్తయ్య వాళ్ళు చూసుకుంటారండి
చూసుకుంటున్నారా నీళ్లు పెడుతున్నారా
ఆ పెడుతున్నారు పెడు మరే
నీళ్లు బాగా బెడు అయితనే కాయ బాగా ఊరుతుంది ఆ ఆ నిరంతరం పెడుతునే ఉండాల అదే రెండు రోజులకొసారి
లే లే రోజు పెడుతున్నారు వాళ్లు
హ్మ్
రోజు పెడతా ఉంటారు మంచిగానే చూసుకుంటారు
ఉ ఆ
ఇంకా మీ ఇంట్లో మావిడి చెట్లు అట్లా ఏమన్న ఉన్నాయా అండి
ఆ ఉన్నాయండి పాతింట్లో రెండు ఉన్నాయి కొత్త ఇంట్లో ఒకటి ఉంది కొత్త ఇంటికాటికి పోయి చూడలేదు పాత ఇంటి కాడ ఇప్పుడే కొన్ని కాయల్ పడ్డాయి
ఓహొ
అన్ని రాలిపోతున్నాయి. చూడాలే వాటికి జరా అడిగి తెలుసుకోవాలా మీకు ఎవరన్న తెలిసినోళ్ళు ఉంటె చెప్పు రాజేషయన్స్ అంటారు గాదా అదండీ
ఆ అంటే మా ఇంట్లో కూడా ఒక చెట్టు ఉందండి. అయితే వాళ్ళు ఏమన్నారంటే నీళ్లు మంచిగా పెట్టాలంట కా రాలే కాయలు వాటిని ఎవరు ఆపలేమంట అండి.
ఉహ్
హ్ అవి రాలేవి రాల్తానే ఉంటాయి. వచ్చేవి వస్తనే ఉంటాయి. అనేసి అన్నారు వాట్కోసమని ఇగా ఏవి పడితే అవి చెట్లల్ల వేయ్యద్దని చెప్పారండి మంచిది కాదంట ఆలా
ఆ హ్ అవునా
హ్ మా ఇంట్లో లాస్ట్ ఇయర్ ఒక నాలుగో ఐదొ కాయలు కాసినై యండి మొత్తం అవ్వగా ఇంకా ఈ ఇయర్ ఆస్తనేలేవు కాతలు అంటే మా మా మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో
ఆ నా ఇంట్లో కూడా పూతంత రాలి పోయింది. పూతంత అసలు రాలిపోయింది ఉన్న కాయలు కూడా పిందలు రాలిపోతన్నాయి. పిందలు పడ్డయి. కూడా
ఆ అఓే
ఇంకా అండి
చెప్పాలండి మీరే
మాధ్యానమే భోజనానికి కి ఏం చేసుకున్నారు. మరి ఓ బచ్చలు కూర పప్పు అన్నరు. అదే గాదా అదే ఉం
అదేకా అ లేేదాండి స్పెషలీ అదకా ఒక సరికి ఏకాయి తుదండి మళ్ళీ రెండు రెండు వంటలు ఉంటే ఇక్కడ కానుపానీ
అంతేనా మరి నైట్ దాకా ఉంటుంద బచ్చల పరపప్పు మళ్ళీ నైట్ లో వేరే ఏవన్నా
మరి నేను
ఇట్లే ఏం అంటారు మరి
నైట్ లో ఇంకా ఆ సందర్భాన్ని బట్టి ఏది దొరుకుతాయి అది
అంతేనా
డిసైడ్ అంటే డిసైడ్ అయినా ఏవి అవ్వవండి అప్పటికప్పుడు ఇన్స్టెడ్ అయితేనే అయిపోతాయి అన్నమాట
ప్పుడు కొని తెచ్చుకోవటమే కాని బిఫోర్ ప్లాన్ అే
ఆ బిఫోర్ ప్లనింగ్ ఏ ఉండ అసలు ఇడ్లీలు అట్లా మా మమ్మీ టిఫిన్స్ చేస్తారు మా డాడీకి టిఫిన్స్ అంటే బాగా ఇష్టం నైట్ టైమ్ లైట్ ఫుడ్ తీసుకుంటారండి
ఆహా ఆ లైట్ ఫుడ్ తీసుకున్న కర్రీ అద ఇద ఉండాలి కదా ఏది చేసిన కానీ లేకపోతే ఇప్పుడు సపోజ్ ఇడ్లీ చేశారు అనుకో గడి చట్నీ పూరి చేసార అనుకో పూరి దాని ద చపాతి చేస్తే దానికికో ఒకటి ఉంటుంది కదా
అంటే మా మమ్మీ పూరీ చేస్తే చికెన్ గానీ ఎగ్ కర్రీ గానీ చేసిద్దండి
ఆ
ఆ ఒకవేళ మా మమ్మీ కనుక ఏమంటరు
ఎలా
ఆ వింటున్నారా ఆ ఒకవేళ చపాతి చేస్తే అందులోకి టమాటా పచ్చడి అదే టమాటా పల్లీ పచ్చడి ఉంటది కదా అది లేకపోతే ఎగ్ ఎగ్ కర్రీ లేకపోతే కా ఇ టారు ఇది చికెన్ క చికెన్ కర్రీ అట్లా చేసిందండి
చికెన్ కర్రీ కూడా చేస్తారా
ఆ చికెన్ కర్రీ కూడా చేస్తారు ఒకవేళ పూరి అనుకోండి అందులోకి ఏమంటారు ఇది పూరి కూర అంటారు తెలుసా అండి మీర్ ఎప్పుడైనా తిన్నారా అండి పూరీ కూర
తిన్నాం తిన్నాం అండి బాగుంటది అదే గదా అంటే మామిడ్ ఇగ ఉల్లిగడ్డలు కోసి
మ్మ్ ఆ అదేనండి ఎవరు బాగా చేస్తారంండి అంటే మీరు చేస్తారా
ఆ లేదలే మా మేడం
మీ మేడం చేస్తారా
ఆ మేడంమే అత్త ఏగానగ
ఉన్నాయి సేచ్ చండి
మ్మ్ కామ్ డి
ఇంకా ఏముందండి రొటీన్ లైఫ్
ఏమండి
ఆ
హలో
ఆ చెప్పండి
ఏం లేదా రోటీన్ లైఫ్ ఏనా
అంతే అండి ఏం ంటయి
ఆ
రొటీన్ లైఫే అండి
అ హ అంతే అన్ట్రు సాయంత్రై మరి సా సాయం త్రం మాపుడు
ఆ పెతామండి అండి అలా ఏం లేదు
అ
మీరు ఎవరు ఒచ్చినా మా ఇం లో బానే విసీస్ అంటే
సరే అండి సరే అండి ఓకే అండి